హలో
హలో హాయ్ అండీ బాగున్నార ఆ బాగున్నాం అండి ఏం జేస్
ఏం చేస్తున్నార్ అండి
మేమా అండి ఇప్పుడే మా పాపను స్కూల్ నుంచి తీసుకోచ్ చ్చి ఫ్రెష్ చేయించానండి ఉ ఇప్పుడే మా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఫ్రెష్ అప్ చేపిచ్చాను ఇంకా ఇంగ హోమ్ వర్క్ చేపిచ్చాన్ అండి
ఉహు
లుంటది
ట్యూషన్ పంపియలా
ఆ ట్యూషన్ పంపియాలండి
ఉహు
ఉ మొన్న సాటర్డే నుంచె జాయిన్ చేశాను పంపిచ్చాలిగా
హు
ఉ ఇంక ఏం చేస్తున్నారండి ఆ
ఏం లేదండి కూర్చున్న అవునండి
ఆహ అ చ
మీ పాప స్కూల్ బాగెళ్తుందా
ఆ మంచినే వెళ్తుంది అండి
బాగ చదువుతదా అండి
ఆ బానే చదువుతదండి
ఉ మీ అమ్మగారు నాన్నగారు బాగున్నార
ఆ మా అమ్మ నాన్న బాగున్నార్ అండి మీరు బాగున్నరా అండి ఇంట్లో అందరు
ఆ బాగున్నారండి అందరు బాగున్నారు
మీ పిల్లలు కాలేజ్కి వెళ్లారేమో,
వెళ్ళారండి.
హుమ్ హుమ్ ఇంకా చెప్పండి. మీకు ఇష్టమైన ప్లేసెస్ ఏంటండి. ఎక్కువ ఏ ప్లేసెస్ ఇష్టపడను.
అవునండి
ఇంకా గోవాలో ఇంకాం ఎమి, ఇప్పుడు మార్చ్ లో వెళ్ళాం బాగుందండి.
ఆ మీ పాప బాగా ఎంజాయ్
బాగా ఎంజాయ్ చేసిందండి.
ఉ
అ
బోటింగ్ వెళ్ళారా అక్కడ,
అనా వెళ్ళామండి.
ఉ
ఉ మేము ఒక ఫ్యా మా ఫ్యామిలీ ఒకక్కటే వెళ్ళాం కాబట్టి అంత ఎంజాయ్ లేదు. మీరు ఎట్లా వెళ్ళరండి.
ఉం
మీరు మీ ఫ్యామిలీతోో వెళ్ళారా అందరు ఫ్రెండ్స్ తోని కలిసి వెళ్ళారా.
ఆ కలిసి వెళ్ళామండి అందరితో,
హుమ్ మళ వెళ్ల్తే బాగా ఎంజాయ్ చేస్తార్కదండీ.
హు
ఇంకా గోవా దగ్గరలో ఏమేమి ప్లేసెస్ చూసిరండి.
గోవా ఇంకా దేవాలయాలు ఉన్నాయి కదా మురుడేశ్వర్,
హు హు హు
ప్లేస్ గుర్తుకు రావట్లేదు.
హుమ్ ఇంకా అక్కడ దగ్గరలో ఏమో గోకర్ణం అనే ప్లేస్,
ఆ మురుడేశ్వరు గోకర్ణం వెళ్ళాం. దేవాలయాలు అవి బాగుంటాయండి మీరు మీరు కూడా చూడాల్సింది అసలు,
ఆ మేము వెళ్ళలేదండి.
హుం చాలా బాగుంటాయండి ఇవి.
ఓకే
చాలా బాగుంటాయి.
అవునండి.
శివుడుదిి స్టాచ్యూ ఉంటడి చాలా బాగుంటది.
అవునాండి. ఎక్కడ గోకర్ణంలో ఉంటాడా మురుడేశ్వర్లో
అట్టే ఉంటాయండి గోవాకు దగ్గరలే,
అవునా
ఉం ఉ హ
ఓకే
చుట్టూ నీళ్ళు ఉంటాయి మధ్యలో గుడి ఉంటుంది చాలా బాగుంటుంది.
అవునా
ఊ.
ఓకే అండి.
ఇంకా చెప్పండి.
గోవాలో బోటింగ్ కేళ్ళారా అండి.
ఆ వెళ్ళామండి చాలా బాగుంది.
ఓకే బటర్ఫ్లై బీచ్ అవన్నీ చూసారండి.
అవి చూడలేదండి బటర్ఫ్లైవి. చూ చూడలేదు అది పిల్లలదేమో కావచ్చు.
ఊ.
మీ బాబా బాగా ఎంజాయ్ చేసింద అండి.
బాగా ఎంజాయ్ చేసింది.
ఊ.
ఊ
ఇంకా చెప్పండి.
అయితే అప్పుడు గోవాకి వెళ్లారైతే మీరు. ఇప్పుడు దగ్గర్లో ఏమైనా వెళ్లారా అండి ఈ మధ్య కాలంలో.
లేదండి.
మధ్యలో.
మా మా మా మావయ్య మా మా భార్య ఊరికి వెళ్ళాము అంతే ఇంక.
ఓకే.
ఉమ్.
ఇంకా సిటీలో ఎక్కడికైనా వెళ్లారా అండి.
లేదండి ఇంకా.
ఒకే. మీకు అక్కడ రామోజీ ప్రిమ్స్ స్టల్ దగ్గరే ఉంటాయింట కదా అండి మీకు.
ఆ ఉంటాయండి అన్ని చూడడానికి చాలా ఉంటాయి తీసుకోవడాని. వెళ్ళాలి చూద్దాం వెళ్దాం అనుకుంటున్నాం. ఎల్లాలి ఫిల్మ్ సిటీ కూడా బాగుంటదండి మీరు చూసారా.
చూడలేదండి ఏమో మరి . చూల్లేదండి.
వెళ్ళడి మీ పాప కూడా అల్సిన ప్లేస్ బాగుంటుంది.
ఉ అవునండి వెళ్ళాలి.
వంట చేస్తారా తిన్నారా.
ఆ ఎప్పుడో వచ్చి చేసా తిన్నమ్ తిన్నామండి.
మీ పప పుట్టినరోజు వస్తుందా.
ఆ అవునండి.
డేస్ తీసుకున్నారా.
లేదండి ఇంకా తీసుకోలేదు తీసుకోవాలి.
ఏ డిస్ తీసుకోవాలనుకుంటున్నారు.
నే ఇక్కడే షాప్ లో తీసుకుందాం అనుకుంటున్నా ఊ.
ఆన్లైన్ లో చూడక పోయారా మంచి ఏమేనా.
ఆన్లైన్ లో సైజెస్ కొంచెం అటు ఇటు ఐతున్నాయి గదా అందుకని ఇక.
ఉహు.
సరే ఇంతగా డ్రెస్ వేసుకొన్ కదా.
ఊ.
ఉం మీరు ఏం కర్రీ చేసారండి లంచ్లోకి
ఉహుం
ఏం కర్రీ చేసారండి
కూరా అది తోటకూర పప్పు దోస్కాయ కూర చేసాను
ఓకే అండి
మీరండి
నేను బండకాయ చేసానండి
ఉం మీ పాప తింటుందమ్మా
ఆ తింటదండి కానీ ఒక్కో సారి ఒదిలి పెట్టుకొని వస్తుంది ఈ వన్ వీక్ నుంచి వదిలి పెట్టుకొని వస్తుందండి తినట్లేదు సరిగ్గా ఫుడ్
పుదీనా రైస్ అని ఉంటది బాగుంటది అది చేయండి
పుదీనా రైస్ బాగుంటదా అండి అవును ఇంకేం బాగుంటయండి లంచ్లోకి పిల్లలకి
టమాటా రైస్ క్యారెట్ రైస్
ఓకే
పుదీనా రైస్ కొద్దిగా ఫాస్ట్గా ఐతైయి కద పొద్దు పొద్దున్న అంటే హడావిడిగ ఉంటుంది కదా
అవునండి
ఊమ్
టమాటో రైస్ పుదీనా రైస్ క్యారెట్ రైస్
ఊమ్
ఉం
టఫీ టిఫిన్ ఏం చేసారు
ఏంటండి
టిఫిను
ఆ ఆ
టిఫిన్ ఏం చేసారు
టిఫినా ఇడ్లీ అండి
అవునా వాకింగ్ కెళ్తున్నారా అండి మీరు
ఆ లేదండి ఎళ్ళట్లే
ఎందుకు
ఇంకా ఆ మధ్యలో చేసాము ఇగ మళ్ళీ చేయలేదండి ఇగ సమ్మర్లో అట్ల ఎల్లినం వాకింగ్కి
ఉం ఉహుం
సమ్మర్లో అట్ల ఎళ్ళాము ఇగ మళ్ళీ ఎళ్ళలేదండి ఇగ
ఉహుం
ఇంకీ మధ్యలో ఇంగ ఎళ్లలే ఇంగ స్టాప్ చేశినమండి మా ఊరికెళ్ళి ఇగ ఆ తర్వాత స్టాప్ చేశినం
హామ్ మీ ఇంటికి మీ పెద్దమ్మగారు ఒచ్చారన్నారు ఉన్నారా
ఉ మా పెద్దమ్మవాళ్ళు ఒచ్చి ఎల్పోయింది అండి
వెల్పోపోయ్యారా ఎన్ రోలు ఉన్నారు
ఆ త్రీ డేసే ఉందండి ఎక్వా ఉండలేదు ఎల్పాయింది.
ఎక్కడ అండి మీ పెద్దమ్మ గారి ఊరు
అక్కడ గట్కేశ్వర్ దగ్గర రాంపల్లి
అట్లానా
ఆ అవునండి.
ఎందరూ కొడుకులండి మీ పెద్దమ్మ గారికి
ఎంటండి
ఎందరు పిల్లలండీ మీ పెద్దమ్మ గారికి
ఇద్దరూ కొడుకులుండి.
ఇద్దరు కొడుకులా
అంతె
పెళ్ళిళ్ళుయ్యాయా అండి వారియి
ఆ పెళ్ళిళ్ళైనాయి మలవలు మనవరాళ్లు ఒచ్చారు తనకి
ఓహో అలానా అంన్ అందుకే తొందర్గా ఎళ్లారా
ఆ అవును
మీరు ఎళ్తారా ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి
ఆ ఎళ్తామండి అప్పుడప్పుడు హాల్డేస్లలా ఫంక్షన్స్ చిన్న ఫంక్షన్స్ ఎమేనా ఉంటే ఏళ్తాం ఆ ఎళ్ళ ఈ ఎస్ సార్ ఎళ్ళలేదు లాస్ట్ ఇయర్ ఎల్నా
ఆ
ఉ చాల్లే
ఉహు
ఊ మీరు ఎళ్తారా అండి
వెళ్తామండీ మా గుడున్నారు ఒక పెద్దమ్మ గారు
అ ఓహో ఓకే అండి ఉంటవండి మరి. బాయ్
ఆ సరే అండి బాయ్